ఎప్పుడు
ఆ సినగా వినిపిస్తుంది కదా
వినిపిస్తుంది
కొన్న దగ్గర ఉండి మాట్లాడి నాది కూడా ఫైవ్ జీ చూపిస్తుంది అక్కడే కూర్ చున నేన్ గూడా
అంటే ఒక టెన్ మినిట్స్ న కుడ మధ్యలో కట్ చేశాయి అమ్మ
ఏం లేదు లేదు అట్లే ఏం లేదు హ హ వాళ్ళు ఎవరు కదా నీ మనిషి వతదేమో అనేసి
ఆ
సర్లే ఏసిన మరింకా పోయినావా లోపలికి
ఇంట్లక్ పోయిన పడుకుందామని పక్కేద్దామని పోతే నువ్వు మళ్ళా ఫోన్ చేసినావ్ మల్లోచ్చి ఫైవ్ జీ వచ్చే కానే కూర్చున్నం
పాప పడుకుందా
తని
మరి నువ్వు ఆ ఆడుతా అంటే నువ్వు బయట ఉంటే ఎవర ఏమన్నారడి నిన్ను
పాపా నాకు కొంత డిస్టెన్స్నే ఉన్నాయి పంపిస్తాకున్నాడు ఆడిస్తాను
అదే మరి ఫోన్ మట్లాడు ఏం లేం కదా అంటున్నా
ఎవరు
నువ్వు
ఏ కొద్దిసేపే కథ
ఆమెనా పోతే పర్వాలేదు లె
అన్నం చేసింది ఆమె లె ఇప్పుడు అప్పుడే వంట చేసేది ఆమె లె ే
మధ్యాహ్ం మధ్యాహ్నం పడుకుంటావ
మధ్యలో సాయంత్రం మధ్యాహ్నం కాకుండా రాత్రి కాకుండా సాయంత్రం వండుకుంటది ఇక నైట్ అస్సలు పడదు సతా ఇస్తుంది
కతం నువ్వు కూడా ఆ టైమ్ లో వాడుకోవాలి ఇంకా
ఆ ఆ టై లో పడుకుందంమంటే నాకు నిద్ర రాదు కోయల దగర వచ్చిన ఆయ ఫోన్్య ఇక్కడు ఒకవేళ అది తప్పిందంటే ఇంట్లో ఎవలైనా వీడియో కాలు ఇస్తారు కతం దబ్బద్ ఒక్కొక్కసారి పడుకుంటే ఒక్కొక్కసారి పడుకొని పన్నెండు అయితు పాప పడుకునేసరికి
ఆ టైమ్ దకనీకి ఇబ్బందందినానే
పెళ్ళి చేసుకోద బాబు బెస్ట్ సజెషన్
థ్యాంక్స్ ఫర్ యూసజెషన్ నేను కూడా అదే అనుకుంటున్నా
ఆ చాలా చేంజ్ అయిపోతాయి ఫ్రీడెక్ వస్తా రిస్ట్రిక్షన్స్ అయిపోతే ఫ్రీడక్ వస్తా రిస్ట్రిక్షన్స్ అయిపో పోతే
నన్న అయిపోతుందిగ హ ప్డర్ క్లోజ్ చేయాలి ఇంకా
ఇప్పుడన్నా నీకు అంతః కొొంతున్నా నాకు అప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు అంతకన్నా లేదు ఆహా అప్పుడు అప్పుడు లేదు కానీ ఎంత కొంత కాలేజ్ పేరేప్ప బండి మీద నాన్న జిరిగేాని ఇప్పుడు ఆ మాత్రం కూడా లేదు మొత్త ఏం పని నువ్వ ఏమైనా కాలే వేదు చదువేది ఉన్నదా తిరిగేదు ఉన్నదా అని ఇంట్లోనే ఉండవుంటారు అమ్మాడ అమ్మా నానా అన్నలు అదనలు అందారు బాగున్నారా
అందరు బానే ఉన్నారు
మంచిగా ఉంటుంది
మ్మ్
అవును ట్యూషన్ స్టార్ట్ చేయలేదా ఇంకా
పాప ఎక్కడా కొంచెం పెద్దగా కావాలి ట్యూషన్ స్టార్ట్ ఎక్కడ కుదురుకుంటాను కొన్ని రోజులు ధర్మ సార్ అయితన్ కొన్ని రోజు కాజపేట అయితను కొన్ని రజులు హైరాబాద్ అయి కొమ్మాలయితను ఒకాడ ఒక కార్డు ఉండడు అంటేనేేమో చెప్పుకున్నా అందం ఉంటుది ట్యూషన్స్
ఎక్కడ ఉంటావుోో తెలీదు ఎటు పోతున్నో తెలిదు
మ్మ్
అయ్యో
మ్మ్
ఫుల్ దోమలు ఉన్నాయ్ అమ్మా ఇక్కడ
ఇంకమ్ సోర్స్ అయితే చూడరాదు ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఉంటే
ఏం ఆల్టర్నేట్ ఏం లేదు లేగానే ఇంకా అవే ఉన్నాయి ఇంకా ఇట్లా హోమ్ టీచింగ్ అని ఒక ఆప్షన్ ఉంటంది కదా హోమ్ ట్యూషన్ నువ్వు పోవచ్చు మంచిగా పోవాల అనుకుంటే
పాపని యాడవెట్టాలే ఆ పాపం తీసుకోపోతే ఆడవాళ్ళ బుక్కు దింపినా వాళ్ళని కొట్టినా కొరికినా గిచ్చినా అ పెద్ద రచ్చా లొల్లి
అదొక టైప్ ఆఫ్ లవ్వు
కాని పని
కాని పని అంటే ఇంకేం చేశాను ఇక ఇంట్లో వదిలేపోవడానికి లేదా
అంతే చిన్న పాపని ఇట్లో వదిలేచకోని ఉంటుదా వన్ ఇయర్ బేబీ అని ఓ ఆడ ఆటో కడ డాడో వదిలేస్తే నడుచకుంటా నడుచుకుంటూ వస్తాను
అయ్యా అవునే నువ్వు
విజయ్ దేవరకొండ రష్మికది
పెళ్లనిగా
ఆ
ఉమ్
ఎంత మంచిగున్నరు వాళ్ళిద్దరయితే.
మంచిగ ఫ్రీడమ్ గున్న జీవితంకి, సంక అరిగేటట్టు చేసుకుంటార్రు. ఉమ్ కుంటరు పెళ్లి చేస్ అనవసరంగా జీవితాలు ఆగం చేస్కునుడు తప్ప ఏం లేదు.
అందరోకటే లాగా ఉంటరా ఏంటి?
వాయిస్ మళ్ళా బ్రేక్ అయితుంది కాదే?
నాక్కూడ, నీది బ్రేక్ అయింది ఇందాకా.
వాయిస్ మళ్ళ బ్రేక్ ఎయితాంది.
ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కూడ రాట్లేదా?
వస్ ఉమ్ వస్తుంది. ఓకే
ట్లాడాలింక ఇంకేం చేస్తాం? ఏం చేస్తున్నవు మరి ఇంకా?
ఏమ్మున్నయి? ఏం లేదు. అగో మా కోడలు, మా అల్లుడు గేట్ తీసి, వచ్చి నాతోటి మాట్లాడానికి, కుస్తీ పడతాళ్ళు. పాప్ ఉన్నది చేతులా, ఒర్రుతుంది. ఆ ఈడ్నే, ప్చ్ ఈడ్నే. పక్కక్ తీసుకోల్లి ఉమ్, చెప్పు.
సిగ్నల్ పోతుంది.
అమ్మా, అస్సలు పాపని అటు లోపడికి పంపిన.
ఓ దగ్గర కూర్చోచ్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయింది.
ఉమ్
మీ కుక్క పోయినంక ఇంకొ కుక్కను తీసుకోలేదానే మీరు?
పోతానా నేను ఇంట్లకి. అదీ కల్ ళ్ళా అవి చచ్చిపోయినాక, మళ్ళా కుక్కను కొనాలంటే, అస్సలు ధైర్యం వత్త లేదు. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ కుక్కని సాదుకోవాలన్నా మాకు స్థిర ఏడబెట్టల్
కివికియ్యి కివికి
కివ్వినే ఒకల్ జాదాలే, కివికిత్తె కివి జాద్ కదా మళ్ళ చిన్న పాప పని చిన్న పాపని హైదరాబాద్ హ్యాండిల్ తీసుకోలేనని ఆడా ఈడ ఈడ ఆడ తిరుగుడే అవుతుంది నాకు
ఎంత కష్టం
అనే ది క లోకష్ నాన్ వెేజ్ కో ఉన్నాను
ఏమో ఇప్పుడు ఎందుకున్నాయి కది
అడిగింది
ఒక నిమ్మలంగా ఇంకోొ నాలుగు నిమిషాలు మాట్లాడును ప్రశాంతంగా
హ బా ఇంకేమన్నా ఆల్టర్నేట్ కావాలి సోర్స్ అరే అవును మల్లేశ్వరి గురించి చూసినాం అఐ డిజిటల్ మార్కెటింగ్ ఇస్తాను
లేదు చూడలేదు నేను నేను సిమ్ చేంజ్ చేసినా తట్టున్న ఫోన్ నెంబర్ రీసెట్ నా ఫోన్ రీసెట్ కొట్టినై మొత్తం నాడ ఎవరు నెంబర్స్ లేవ సార్
అదే మంచి పంది
నిజంగానే మంచి పని అన్న పోయి అన్నిీ గండ సడి
పడ వయరుగడైన
అవును
ఎ పెతే ఆ అల్లీలు ఫోన్ చెత్తాంట అ పెద్ద తరికి నపి
అందుకే చేంజ్ చేసేసిన ఇంకా ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటాన్నా ఎంతగేదే ఉంచుకుంటేద ను చంజ వాతాన్నా కదనే మంచిినే వాడుతాన్నా దాని
ఆ దాన్ని ఇప్పుడుూ తప్పక ఈ ఫోన్ చా నడేసతాం త్రీ ఫోర్ మంత్స్ తానండి బా ఇంక ఎంతసేపుే బాబు తొందర కొడితే మంచిగా ఉండు అమ్మచ్చ
ఆ ఒక త్రీ మనిట్స్ేగదా హంగ్ అదలే అయిపోద్దియిద్ నువ్ కొంచెం కదలేకుండా ఒక దగ్గ ఉడువు నే ఒక దగ్రనే ఉన్నా
పల్లగాలుస్తాను మధ్యాహ్నం అయితే మస్తు ఉుడుకోపోతాను తెలుసాను ఎండలు ఘోరంగా కొడతాను
అవునే అమ్మా ఇయితే ఎల బయటది గలి భయ మతే
బచ్చుని కొ చెప్పన్వచ్చు
ఆ
సిగ్నల్ జంపింగ్ ఎస్తుంది
నువ్ ఒక్క అదేడు కూడా ఒక దగ్గర ఉండు
ఇ బిర్యానీ కరెక్ట్ ఫై్ీ చ్చకాన్న ఉన్నా నాకు ఫైవ్ జీ చూపిస్తుంది కూడా
ఇగో నేను కాలు కాలు కూడా పియ్యట్లేదు తెలుసా
నేను అసలు కదిలియట్లే నేను బరాబర్ ఒక ప్లేస్ లో కూర్చున్నా అదే
మరి ఎందుకు పోతుందే ఇది
పిచ్చి పిచ్చి చేయక ఇంకా వన్ మినిట్ ఏ ఉన్నది కథలు పడకు నువ్వు
ఏయ్ నో యు ఆర్ మిస్టేకన్ ఇంకా టూ మినిట్స్ ఉన్నది
సర్లే చెప్పు ఇంకేంటి
ఎండలు బాగా కొడుతున్నాయి రే ఎండల కొమ్మల పోవాలి ఛీ దినమ్మ జీవితం అడిపోవాలంటే న దుఃఖం వస్తుంది
ఎట్ల పోతావ్ కార్‌లో పోతావా
దింపొస్తానంటాను
ఎట్లా
ఆటోలో దింపొస్తాడు కావచ్చు ఇక లేదు ఆటోలు దింప వొస్తాడు కావచ్చు ఉమ్ ఉమ్ అంటే లగేజ్ బాగున్నది పాపని పట్టుకొని లగేజ్ పట్టుకొని బస్సుల ఎక్కి దిగుడంటే ఇబ్బంది పడతా అనేసి ఆటోలో దింపేస్తానంట
వా అసలు ఆటో అన్న థాట్ ఎందుకు వచ్చిందే మీకు కార్ అన్న ఒక ఆప్షన్ ఉంది కదా మీకు
కారు వేస్ట్ తెలుసా ఆటోనే బెస్ట్
ఎండ గాలి వస్తాది పాపకి ఎండ వడగాలులంటారు అయి
అదొక్కటి అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఎండ కాక మందుకే ఇంటికి చేరు కునే ఆప్షన్ ఉంటది కదా
ఆ అది బెస్ట్ మరి ఆటో ఎక్కడిది
మనదే
మీకు ఆటో కూడా ఉందా ఇప్పుడు
డాడీ ఆటో తీసుకున్నాడు కదా
ఎప్పుడు తీసుకున్నాడు
చానా డేస్ అయితాంది ఫోర్ లాక్స్ పెట్టిండు నువ్వు డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదిస్తుంది థౌజండ్ పక్కా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కసారి మనమే మనమే ఏ ఇంకమ్ లే కుండా కూర్చుంటాను
ఏది సరగా అ కొన్ని కొన్ని అట్ల అయిపోతాయి
అరే టెన్ ప్లస్ అయితుంది అంటే ట్వంటీ మినిట్స్ కూడా మాట్లాడొచ్చా
ఎందుకు మాట్లాడుతావా నువ్వు ఇప్పుడు కూర్చొని
ఆ ప్రజెంట్ అయితే మాట్లాడే ఆప్షన్ పెట్టుకుంటే వేస్ట్ అని అనిపిత్తంది
కదా ఓకే బాయ్ మరి
ఉమ్ బై టేక్ కేర్ గుడ్ నైట్
ఉమ్ గుడ్ నైట్
కట్జేయాల్ల నువ్వు కట్జేస్సావ
కట్ జేత్తన ఆగు